హలో హాయ్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నా
బాగున్నారా
ఆ బాగున్నా బాగున్నావా
మీ వాయిస్ చాలా తక్కువ వినిపిస్తుంది
లేదు వాయిస్ ఫుల్గానే ఉంది ఇప్పుడు వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే వంట అయిపోయింది అన్నం తినాలి
అవునా ఏం కర్రీ చేస్తున్నావ్
పప్పు చేసినాం ఆలుగడ్డ ఫ్రై చేసినా
అవునా
మీరు
మేము తోటకూర చేసినాం పప్పు చేసినాం
అవునా బాగుంటాయండి తోటకూర పప్పు కాంబినేషన్ కలిపి చేసారా వేరు వేరు చేశారా
వేరే వేరే అండి అంటే పప్పు చేసిన పప్పుకి ఇక కొంచెం ఏమైనా ఫ్రై నంచుకోవడానికి కాని తోట కూర చేసినండి కొంచెం హెల్తీ కదా తోటకూర
అవునండి ఆరోగ్యానికి మంచిది కళ్ళు మంచిగా కనిపిస్తాయి
అవునండి వారానికి రెండు మూడు సార్లు అన్నా తీసుకోవాలి తోటకూరలు ఆకుకూరలు అంటే తోటకూర అంటే తోటకూరనే కాదు ఆకుకూరలు పాలకూర గంగవాయి కూర బచ్చల కూర ఇవన్నీ ఉంటాయి కదా ఆకుకూరలు తీసుకోవాలి బాగుంటది
అవునవును మేము పాలకూర పప్పు ఇట్లా కలిపి చేస్తాము పాలకూర సపరేట్గా ఎప్పుడు చేయలేదు
అలా కూడా బాగుంటుంది అంటే సపరేట్గా ఫ్రై చేసినా బాగుంటుంది కానీగా పప్పు చేస్తే బాగా మంది తింటారు
అవునా ఎక్కువ హోటల్స్ లో పప్పు కలిపి చేస్తారయితే ఇంకా మాకు అట్లనే అలవాటు
అవును చేస్తారు పప్పు కలిపిగాని ఇక ఇక ఒకరిద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంతగానం పప్పుస్తే కదా ఎక్కువ అయిపోతుది అప్పుడప్పుడు ఫ్రై చేస్తాం లేకపోతే ఉల్లికారం వేసి చేస్తాం పచ్చడిలాగా బాగుంటాయి
పుల్లికారమా
ఆ అవును పాలకూర ఉల్లికారం మీరు ఎప్పుడు చెయరా వినలేదా ఎప్పుడు
తెలియదండి
అవునా
ఎట్లా చేస్తారు
ఉల్లి కారం అంటే అదే ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి
ఆహా
డైరెక్ట్ అనా పట్టుకోవచ్చు లేకపోతే ఉల్లి ఉల్లిపాయల్ని వాటిని కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసిన్నా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ పట్టుకోవచ్చు ఇట్లా మసాలా లాగా అవుతుంది కదా
ఆ
మసాలాగా అయినాక ఇప్పుడు మనం పాల పాలకూర కర్రీ చేేస్తాం కదా డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పాలుకూర వేసేసి కొంచెం అవి అంటే పాలు ఇప్పుడు ఉట్టికనేది అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది కది కొంచెం అది మనం ఎంత పెద్ద క్వాంటిటీ వేసిన కూడా
అంటే అవి వేగిపోయి తక్కువ అయిపోతది
క్కువ అయిపోతాయి మొత్తం అట్లా అయిపోయినాక మనం ఈ మిక్సీ చేసుకున్న ఉల్లికారాన్ని దాంట్లో కలిపేసి ఆయిల్ పైకి వచ్చే వరకు చేస్తే బాగుంటదండి
టేస్ట్ బాగుంటదా
చాలా బాగుంటది అసలు
హెల్తీ ఏనా మరి
చాలా హెల్దీ అంటే ఇక కారం వేసినాం అనుకోండి ఇక ఇ హెల్దీనే ఇక పాలకూర ఎట్లా దిగుతాం కదా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అట్లా చేస్తే
అప్పుడు అప్పుడు వండి తినొచ్చు చండి
ఆ నాక్కూడా అసలు నచ్చదు పాలకూర కూరగాని ఇట్లా ఉల్లికారం వేసి ఒక ట్రై చేసిన అప్పటినుంచిగా ఇష్టం నాకు
అవునా మేము ఇంకా ఆలు అంటే ఆలుగడ్డ ఎక్కువ తెచ్చారు హఫ్ కేజీ తెమ్మన్నాను కాని మా అన్నయ్య ఇంకా కిలో తెచ్చిండు అయితే ఏం చేసాంటే హఫ్ కేజీ ఏమో కర్రీ చేసిన ఇంకా టూత్ రాత్రి ఆలుగడ్డలు మిగిలినయి పెద్ద పెద్దవి తెచ్చిండు అన్నమాట ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలు కోసి మన మీకు ఇది తెలుసా అండి పోనికన్నా
ఆ తెలుసండి
ఆ వెజ్ రైస్ సిల్సా
ఆ
వెజ్ రైస్యా కాదు కాని ఇప్పుడు నేను ఆలు రైస్ చేసాన అన్నమాట టిఫిన్ ఆలు రైస్ చేశాను. కర్రీ ఆలు ఫ్రై చేశాను. ఆలు రైస్ వేరు ఆల్ కోర వేరు ఫ్రై వే
ఎడుందకు ఆ బావుంది అలా బాగుంటదా అండి మరి
ఆలు రైస్ వేర్ లు ఆలు కర్రీ వేరు
అవునవు అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. విన్నా కానీ ఇట్లాంటే సేమ్ ఫ్రైడ్ రైస్ లాగానే కానీ, దాంట్లో ఆలు కర్రీ లాగా చేయడమా
కాదండి. ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకొని, ఏం వేయకుండా, ఓన్లీ ఆయిల్లోనే వేపాలి.
అవునా
ఆ నార్మల్గ ఆ ఆయిల్ వేప్ అవి ఫ్రై అయితాయి కదా మన చిప్స్ లాగా
ఉహ్ ఉ
అందులోనే అవి ఫ్రై అయినంక, ఏం తీసి పక్కకు పెట్టకుండా, అందులోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి వేగనంక, అల్లము మనక ఉప్పు, కారం ఇవన్నీ వేసినాక, లాస్ట్ కి మనం పగలగొట్టుకున్న అన్నము. టది కదా అంటే ఫ్రై
ఆ ఉ అంటే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే అన్నట్టు కానీ ఎ ఎగ్స్ బదులు ఆలుగడ్
ఆ కానీ ఇవన్నీ ఉలిగడ్డయేషి కారంమేషి ఇవ అంకా పణము ఎగ్ ఎస్ మ్ కానీ ఇందులో ఫస్ట్ ఆవీటిని ఫ్రై చేసుకొని, అందులోనే ఉల్లిగడ్డ కారం వేయ్యాలి. పసుపు మన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవి ఫ్రై అయినంక అందులో ఏయ్ వేసేయాలి రివర్స్ అన్నట్టు.
అవునా మరి ఎట్లుండే టేస్ట్.
లాస్ట్ కీ రైస్ ఏసి కల్ప్ కుంటే అయిపోతది ఆలూ ఫ్రై అయి ఎగ్ ఫ్రైడ్ రైస్ లెక్క ఆలు ఫ్రైడ్ రైస్
వావ్ వింటుంటేనే చానా బాగా అనిపిస్తుంది చెయ్యాలి ట్రై
అది ఈజీ అండి పిల్లలు తిన ఊకే ఫ్రైడ్ రైస్ ఏను ఊ పోని కన్నమేనా పులిహోరనేనా నేను తిన అన్నప్పుడు ఇట్లా టమాట ట్ట రైస్ కూడా ఉంటది ఇది ఆలూ రైస్ ఒకసారి ట్రై చేయండి అంటే వాళ్ళకి చిప్స్ లాగా కూడా తిన్నట్టు ఫీలింగ్ ఉం పది
అవునండి తప్పకుండా ట్రై చేస్తాను అంటే నేను ఆలు తోటి చేయలేదు కానీ మిల్ మేకర్ తో చేసిన అలా ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఆలురైస్ చెప్పింరు కదా. ఆలూనే గానీ, ఆలూ ప్లేస్ లో నేనూ మీల్మేకర్రేసీ చేసానండి. అది కూడా చాలా బాగుంటది. ఇప్పుడు మనం బయట రెస్టారెంట్ లో బయట ఫాస్ట్ ఫుడ్ దగ్గర తింటాం కదా ఇట్లా ఫ్రైడ్ రైస్ హలో అట్లా ఉంటది మీల్మేకర్ తోన్ చేస్ నాండే
అంటే మిల్మేకర్ ఫ్రైరై సాది
ఆ అంటే ఇగా అన్ అంతే ఇగా అలాంటిది
అవునండి అట్లా నేను ఎప్పుడు ట్రై చేయలే కనీ మీల్ మీ కర్ పకోడి చేస్ చాలు
ఆ అవునండి పకోడి కూడా బాగుంటది పకోడి బాగుంటది ఏమంటారు ఇంకా, బిర్యానీ దధమ్ బిర్యానీ వెజ్ పులావ్ అన్నిట్లో, అసలు మిలిమకర్ తింటే అసలు చాలా మంచిది, అసలు అది సోయాబీన్ తోకి తయారు చేస్తారంట.
అది వెజ్జా నాన్ వెజ్ కిందికి వస్తాదా
ప్యూర్ వెజ్
అవునా సోయా అంటే
సోయాబీన్స్ అంటారు, కదా అది కూడా అంటే చిక్కుడు, ఇప్పుడు దాంట్లో ఒక టైప్ అన్నట్టు అది కూడా వాటితోటి, వాటితోటి ఇట్లా మిల్మకర్ లాగా చేస్తారు.
అవునా ఇప్పుడు ఫుల్లాగా దొరుకుతున్నాయిండి. అంతా క్వాలిటీగా ఏం రావట్లేదు వారి టేస్టే అసలు అప్పట్లో అయితే, మిల్మేకర్ చాలా బాగా ఎట్లా వండినా టేస్టీగా కుదిరేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నా కూడా, టేస్ట్ రావట్ లేదు మిల్ మేకరు కుల్లాగా అమ్ముతున్నారు కదా అందుకే అనుకుంటా
జ్ అట్లా ఫుల్ అమ్మినే కొనొద్దండి ప్యాకెట్స్ దొరుకుతాయి మన టెన్ రూపీస్ ప్యాకెట్ లేదా కేజీ ప్యాకెట్స్ టూ కేజీ అలాంటి దొరుకుతాయిడి అట్లా తీసుకున్నామన్ అవి టేస్ట్ వస్తాయి బాగా చాలా బాగుంటాయి అవి అట్లా ఇప్పుడు అందరూ అన్నీ కూడా ఎక్కువ రావాలని ఇష్టం వచ్చినట్లు ఇట్లా రెడీ చెస్ ఇట్ల పుల్ల అమ్ముతరు అన్ని ఇట్లా వేస్తేమ దాని టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది
కానీ ఇప్పుడు ఎందుకు అట్లా కుళ అమ్ముతున్నారు మనం మా వైపు అయితే ప్యాకెట్సే రావట్లేదు
హు ఇగ అవి ఎక్కువ అయిపోయినాయి అవి అసలు ఆ వస్తాయండి ఇప్పుడు సూపర్ మార్కెట్, డి మార్ట్స్ అట్లాంటివి ఉంటాయి, కదా పెద్ద పెద్ద వాటలు ఉంటాయి, ఇప్పుడు చిన్న చిన్న షాప్స్లలో ఇట్లా కుల్లానే అమ్ముతారు. కానీ, ఏ అక్కడ పెద్ద పెద్ద షాప్స్ టల్లో ఉంటాయండి
అవుహా
చాలా బాగుంటది వట్టి కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మసాలా వేయడం ఇలా, ఇప్పుడు గుత్తివంకాయ ఎట్లా చేస్తాం ఇట్లా గుత్తి వంకాయలా కాకుండా, ఓన్లీ ఇట్లా డైరెక్ట్ మనం, డైరెక్ట్ మనం ఇట్లా టమాటో ఇచ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసినా కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది
అవునండి మిల్ మేకరు హెల్దీ అని కూడా నేను వి విన్నాను
నేను చేస్తా అండి బిర్యానీ బాగుంట్ టది దమ్ బిర్యానీ వెజ్ పులవ్ దేంట్లో అయినా అసలు కామన్ ఇగ కామన్ అయి ఏమి మాగు
తింటార పిల్లలు మరి మీరు మీ
ఆ పిల్లలు తింటారండి అసలు ఫస్ట్ తినకపోతుండే అదంతా ఎట్లు ఉంటది కర్రీ వేసి మెత్త మెత్తగా ఉంటాయి అవి గలీజ్ అనిపిస్తది అనేవాళ్ళ కానీ మనం ఏం చేసుకోవాలంటే మనం దాన్ని ఉడకబెట్టేసన్నం కదా ఉడకబెట్టేసిన కొంచెం సేపటికి వాటర్ అంతా దాన్ని ఫీన్ డేస్ తం వాటర్ వెళ్ళిపోతది వాటర్ వెళ్ళిపోతే దాన్ని కొంచెం లైట్ గా ఆయిల్ వేసి ఆ కొంచెం ఫ్రై లాగా చేయాలండి ఆయిల్ ఏసన్న ఏసన్న చేయొచ్చు ఆయిల్ లేకుండానే లైట్ గా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే అ కొంచెం గట్టిగా లాగ అయితయి మరి గట్టిగా ఏం కావు కొంచెం అట్లా అయితయి
అయితే మేము అవన్నీ చేయకుండా ఓన్లీ ఆ అప్పట్లో అంగన్వాడీలో ఇట్లా మురుకులు ఇస్ ఇస్తరు కదా అట్ల ఉన్నయి ఏంటి మిల్మేకర్ అని
అవిన్నినిక కాదండి అవి మురుకులు బొబ్బడాలు అంటారు కదా మురు కులవి
అవును ఆషేపే ఉన్నయి అ అవి ఇవి సేమా అనుకునే వాళ్
ఆ లేదు లేదు అవి వేరేవి వేరండి
అవునవున తెలిసొచ్చింది తర్వాత మాకు కూడా వేరు వేరని కనీ అలాగే ఉన్నాయి అనుకున్నాము ఇంకా అవి అవి కూడా ఆయిల్లో వేస్తే బాగుంటయి వీటిని కూడా అవె అనుకొని ఆయిల్లో జస్ట్ ఏమయకుండా ఉడకబెట్టకుండా జస్ట్ ఆయిలో ఫ్రై చేస్తే ఇది కూడా ఫె
అవును అవునండి అవి ఉడ్డిగా తిన్నా బాగుంటాయి ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటాయి లైట్గా ఉప్పు కారం వేసి ఆయిల్ వేసి
సరే అండి మరి నేను
ఆ సరే అండి బాయ్
ఆ బాయ్ అ
ఎప్పుడో అ